హలో అండి బాగున్నారా
ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఏం చేస్తున్నరండి
ఏం లేదండి మీరు
మేం గుడ ఏం లే పుడు ఈ వారం ఏమైనా ప్లాన్స్ ఉన్నాయ మరి?
ఆ పెద్దగా ఏం ప్లాన్స్ లేవండి ఎందుకు?
ఏం లేదు నా నా బర్త్డే దగ్గర పడుతుంది కదా, ఒక పార్టీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా.
వావ్ నైస్ అండి, ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు.
థ్యాంక్స్ అండి, ఈ సారి కొంచెం స్పెషల్ గా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నా అండి.
పర్ ఎక్కడ పెడదాం అనుకుంటున్నారు?
మొదట్లో ఇంట్లోనే అన్ మొదట ఇన్ లోనే అనుకున్నా, కానీ బయట చేస్తే ఫన్ ఎక్కువగా ఉంటుంది అనిపిస్తుంది.
బర్డే చేస్తేనే అందరు ఫ్రెండ్స్ అస్తరు, ఫుల్ ఎంజాయ్ జేస్తాం.
ఉమ్ రెస్ రెస్టారెంట్ లో చేద్
అదే మీ దు బడ్జెట్ ఎంత పెడతారు దాని పైన చూద్దాం, ఏ ప్లేస్ కరెక్ట్ సెట్ అవుతదో
ఆహా అది కూడా నిజమే బా. జెట్ కూడా ఇంపార్టెంటే కదా అండి.
ఎంత మందిని పిలవాలనుకుంటున్నారు మరి?
ఆ నా ఫ్రె నాకు నాతో ఉండే క్లోజ్ ఫ్రెండ్స్ ని, ఇంకా మా కజిన్స్ ని, మొత్తం ఒక పదైదు నుంచి ఇరవై మంది. నేన్ నిచ్ పిలవాలినుకుంటున్నా.
అవునా చాలా మంది ఫుల్ మందస్తే పర్ఫెక్ట్ ఉంటది.
అవును థీమ్ పార్టీ చేద్దాం అనిపిస్తుంది.
వావ్ ఏ క్రీమ్ పెడదామనుకుం
బ్ల్యాక్ అండ్ వైట్ థీమ్ ఎలా ఉం పిన్ని
సూపర్ ఐడియా, ఫొటోస్ కూడా క్లాసిక్ గా వస్తాయి.
ఆ డెకరేషన్ కూడా సింపుల్ గా బట్ స్టైలిష్ గా చేద్దాము.
ఆ డెకరేషన్ బెలూన్ స్లైడ్స్ ఇంకా బ్యాక్ డ్రాప్ పెట్టాలి.
ఆ కేక్ ఎలా ఉండాలి?
చాక్లేెట్ కేక్ కావల బైస్ట్ నాకదే ఇష్టం కాబట్టి.
అవును నాకు కూడా చాక్లెట్ అంటే చాలా ఇష్టం అసలు.
ఆ మనం కస్టమైజ్డ్ కేక్ తో ఆర్డర్ చెపి చేద్దాం.
అవును నానే ఏంతో డిజైన్ చేస్తాం
ఆ క్యాండల్స్ నైస్ ఇవన్నీ అరేంజ్ చేద్దాం
మ్యూజిక్ కూడా ఇంపార్టెంట్ అన్ ఇంపార్టెంట్ కదా
డెఫినెట్లీ డీజే లేకపోతే పార్టీ స్టైల్ రెడీ ప్లేలిస్ట్ రెడీ చేసుకుందాం ఆ నేను ఫస్ట్ డ్యాన్స్ చేస్తాను
ఆహా నేను వీడియో తీస్తాను
నో
గేమ్స్ కూడా పెట్టాలి
ప్లస్ దమ్ ధంమ్షలాచ్ మ్యూజికల్ చైర్స్
పని గ్యారెంటి
ఫుడ్ మెనూ ఎలా ఉండాలి మరి
స్టాటస్ మ ప్లస్ మెయిన్ కోర్స్ ప్లస్ డెజర్ట్
స్టాటస్లో పిజ్జా బర్గర్ ఫ్రైస్ చెప్ పెట్టచ్చు
మెయిన్ కో సింపుల్ గా వంచుదం
ఆ డిజర్ట్ కేక్ తో పాటు ఐస్ క్రీమ్ కూడా
ఆ పర్ఫెక్ట్ కాంబో అధిగ
డ్రింక్స్
సాఫ్ట్ సాఫ్ట్ డ్రింగ్స్ అయితే చాలు
ఆ ఇన్వర్ట్ ఎలా చేస్తావు
వాట్సాప్ లో ఇన్విటేషన్ పంపుతాను
క్రియేటివ్ గా డిజైన్ చెయ్యి కదా మరి
ఓకే టైం ఎంత పెట్టాలి
ఈవినింగ్ సిక్స్ టు నైన్ బస్ స్టాండ్ కు ఉంటా మరి
ఆ సరే అండి
ఇంకా డ్రెస్ష్కోడ్
బ్లాక్ అండ్ వైట్ కంపల్సరీ
లేట్ గా వచ్చే వాళ్ళకి ఫైన్ పెట్టాలి
ఏ మంచి ఐడియా
కేక్ కటింగ్ మూమెంట్ చాలా స్పెషల్ గా ఉన్
ఆ అవును క్యాంటీన్స్ లో చేయడం ఇష్ చేసి చెప్పడం
పోటోస్ వీడియోస్ ఫుల్
మెమొరీస్ క్రియేట్ అవుతాయి కదా
ఆ గిఫ్ట్స్ కూడా వస్తాయి కదా మంచిగానే ఇంకేంది కానీ ఎ ఎగ్జైట్మెంట్ ఉంట ఉంటుంది కదా కొంచెం
ఆ
వ అవునా ఇంకేమైనా ప్లాన్స్ ఉన్నాయా
మేబి ఫ్రెండ్స్ ఏదైనా సర్ప్రైజ్ చేస్తారెమో మరి
నేను కూడా ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను లే
రియల్లీ ఏంటో చెప్పు సన్
పార్టీ రోజు కేక్ సమాష్ ఉంటుంది
నో
ఎస్కేప్ కాదు నిజంగానే
ప్లీజ్ వద్దు
చూద్దాం చూద్దాం
క్లీనప్ ఎవరు చేస్తారు
అది తర్వాత ప్రాబ్లమ్ లే
పార్టీ ముందు ప్లానింగ్ ఇంపార్టెంట్ కదా
అవును లాస్ట్ లో ట్రష్ అవ్వాలి అవుతుంది
ఆ డెకరేషన్ నేను చూసు కుంటాను
ఫుడ్ నేను చూసుకుంటా మరి
టీమ్ వర్క్ చేద్దాం ఓకేనా
ఉమ్ చేద్దాం చేద్దాం ఇంకా పది రోజులు వెదర్ కూడా ఇంపార్టెంట్ ఎట్లుంటదో ఏమో మరి
ఆ ఇండోర్ సేఫ్ ఆప్షన్ కదా
ఆ లైటింగ్ నైస్ గా ఉండాలి ఇంకా ఉమ్ ఫ్రెండ్స్ తో ఫన్ టైమ్ బెస్ట్ మరి
స్పెసిఫ
బర్త్ డే అంటేనే స్పెషల్ ఫీలింగ్ కదా మరి
అవును మరో ఇయర్ కంప్లీట్
గోల్స్ కూడా సెట్చేయాలి
కరెక్టే అది కూడా
పార్టీ తర్వాత ఏం చేస్తారు మరి
ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తాను
నైయిస్ థ్యాంక్ ఎవ్రీ వన్ చెప్పాలి మరి
గ్ర్రాటిట్యూడ్ ఇంపార్ర్ టెంట్ కదా
ఉ ఇంకా
నెక్స్ట్ ఇయర్ ఇంకా పెద్దగా సెలబ్రేట్ చేద్దాం
కా
ఓకేరా ప్లానింగ్ కంప్లీట్ మరి
ఆ ఇంకా ఏమన్నా ఉన్నాయా మర్చిపోకు
ఏనా బడ్డే ద గరవా పడుతుందిరా
అరే అవును కదా మొన్ననే మనం ప్లాన్ చేసినాం కదా ఇంకా
ఏంటి రా అది కంప్లైంట్ సారీ మళ్ళీ ఒక సంవత్సరం పెద్దవాడి అయ్యావు
ఏయింటిరా అది కాంప్లిమెట్ కాంప్లిమెంట్ ఇన్సల్టా అప్ప ఈసారి గ్రాండే ఈసారి నీ బర్డే లాగానే నాది కూడా గ్రాండ్ పార్టీ పెడతా
గతసారి కూడా అదే అనవు చివరికి కేక్ మాత్రమే
ఈసారి ఫుల్ ప్లానింగ్ చేసినాం నీ బర్త్డే తిరగానే పక్క చెద్దం ఫస్ట్ కేక్ బిగ్ చాక్లెట్ కేక్ బర్త్ డే నాదే కదరా
కనీకి ఏకినా ఆదేరా
అందర్నీ ఇన్వైట్ చేసా నువ్వు అట్లా చేయదు
సరగా
నువ్వు కూడా ఫుడ్ కోసమే వస్తున్నావు కదా చీ
లేదు లేదు ఫ్రెండ్షిప్ కూడా ఉంది కానీ ఫుడ్ ఇంపార్టెంట్ కదరా
గేమ్స్ కూడా పెడతాయి అన్ని నీ బర్త్డే లెక్కనే ప్లాన్ చేస్తున్నాయి ఈసారి కూడా హలో
హలో
ఉమ్ ఏమైంది.
ఓకే కాని నేను చీటింగ్ చేస్తా మరి.
ఆహ్ ఇబ్బంది లేదు కదా. వాయి ఎందుకు.
కేక్స్ మ్యాష్ ఉంటుందా.
చీటింగ్ చేస్తవు చీటింగ్ చేసి గెలుతావు గెలిచి. ఫుడ్ అంతా నువ్వే తింటావు.
మరి కేక్స్ మ్యాష్ ఉంటుందా.
నో నా ఫేస్ షేపే ఉండాలి కదా. ముందే అందకాడిని. నేను ముందే పాల్
డోర్ లాక్ చేస్తాం.
ఏందాక్క. ఫైస్ మీనాన. డేంజరస్ రా. ఉమ్ ఎస్. అసలు గిఫ్ట్ ఇయ్యండి పెద్ద పెద్ద గిఫ్ట్లి. వావ్ వెరీ యూస్ఫుల్.
డ్యాన్స్ ఉంటుందా.
అన్న అంటార.
నేను స్టేజ్ మీద ఫుల్ డ్యాన్స్ చేస్తా.
నువ్వు డాన్స్ చెయ్యు నేను వీడియో తీసి వైరల్ చేస్
నో నో.
డెకరేషన్ ఎవరి చేస్తారు మరి. అబ్బ టిపికల్ అది మాత్రం.
పార్టీ తర్వాత క్లీన్ అప్ ఎవరు మరి ఆహా స్మార్ట్ అండ్ చర్.
సర్ప్రైజ్ ఏమైనా ఉందా మరి నా బర్డే కదా.
ఉంది కేక్ మ్యాష్ గ్యారెంటేడ్.
ఏనా అదేనా మల్ళ కూడా.
బర్త్డే అంటే టార్చర్ ప్లస్ పని కదరా మరి.
నిజమే ఏం చేస్తాం ఇప్పుడిక.
ఓకే రెడి అవ్వు. దిస్ బర్త్ డే అన్ఫర్డే అన్ఫర్గటబుల్ మరి.
అల్రెడీ స్కర్డ్ ఎమోషనల్ బర్త్ డే పార్టీ
ఆ ఈసార్ బర్త్ డే థ్యాంక్స్ కానీ ఈసారి కొంచెం కొంచెం డిఫరెంట్ గా ఫీల్ అవుతున్నా
వయి ఎందుకు
ప్రతి సంవత్సరం బర్త్ డే వస్తుంది కానీ టైం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది అనిపిస్తుంది
అవునురా మనం పెద్దగా అయితున్నాం
చిన్నప్పుడు బర్త్ డేస్ అంటే ఎంత సింపుల్ గా ఉండేవి ఇది
ఇంద్రా
చిన్నప్పుడు బర్త్ డేస్ ఎంత సింపుల్గా ఉండది గుర్తుందా
చిన్న కేక్ కొంతమంది మన దోస్తులు అందరు వచ్చి కేక్ దనిపిస్తుడి హ్యాపీగా ఉంటుంది
ఆ ఇప్పుడు పార్టీస్ పెద్దగా ఉంటాయి కానీ ఆ ఇన్నోసెన్స్ లేదు అ
నిజమే రా అప్పటి ఎగ్జైట్మెంట్ స్పెషల్ లేవు
ఈసారి పార్టీ కూడా పెట్టాలనుకుంటున్నా కానీ మీనింగ్ఫుల్ గా చేయాలనిపిస్తుంది
అవునా మరి మంచి ఆలోచనే నువ్వు ఆలోచించు నాకు హింది ఎల్
ఆ ఓకే సరేనా
ఉ సరే రా బాయ్